వ
బాగున్నానండి మీరు బావున్నరా
హుమ్ బావుందా నీకు
ఇప్పుడ ఇంక తగ్గలే
టీ తగుడదా అమ్మ
నేను టీ కాఫీల్ తాగను
తాగవ
హుహూ
ప
పల్ తాగుతా
క్ పాలైన పోయిరా మీకు పాలు ఎప్పుడు
ఆహా పీజీలో పోయ్యారు బయటకు కోన్నాల
గన్ ఉండదా
ఆహా
కేెటీల్ అట్లా తెచ్చుకుంటే చేసుకోవచ్ అ
ఇంతకు ముందు ఉనయ్ వంది వందింట చేయడానికి చేసుకో కోడానికి ఉండే బట్ పక్కన పీజీ కూడా బాయ్స్ పీజీ లాగా మార్చేశార అనమాట ఆ పీజీలోనే ఉండిఉండే చే కోడానికి ఇక్కడ కింద ఇప్పుడుండే పీజీ లో చేసు కోడానికి లేదు ఆమెకు చిన్న బౌల్ కూడా ఇవ్వదు
కెటీల్ ఉన్న మ్యాగీనో పాలో ఏదో ఓటి చేసుకుని తినచ్చు
కెటీల్ కూడా లేదు
ఉహు
మ్మ్
అరం ఎవరు తెచ్చుకోరా
మ్మ్
రూమ్ లో వాళ్ళు ఎవరు తెచ్చుకోరెమో కదా
ఆహా ఎవరు ఎరు తెచ్చుకోల
అ హ ఎంతమంది ఫ్రెండ్స్ నికంత
మ్మ్
ఏమి ఏంటున్నావ్
మీరేం తిన్నారు అంటి
మేమ మధ్యానం కూడా గుతివంకయ్ చపా తిన్నాను ఒకటి మామిడి పండు తిన్నా
మ్మ్
ఆ
ఇంకా ఏంటి
బాలే అంటి కదా
పోవల్ల హెడ్డేక్ తగ్గడానికైనా ఇట్లా పోవాలి అట్లా బయటికి పోయి కొంచం కొంచం అ ఎట్లనా ఎప్పుడు రూమ్ లోనే ఉంటే నాకు చాలా తల నోస్తుంది అది ఇప్పుడు ఇలానే టైంలో
అదియాను కలిసి అట్లా బయటికి పోతే అదే రిఫ్రెష్గ్ ఉంటది బయ్ డ
ఆ అట్లా పోయి ఏదోకటి పాల్ గాని ఏదో ఒకటి తాగేసి లేదంటే లస్సీ గానీ
ఆ
ఇక్కడ ఎట్లా క్లైమేట్ కూల్ గానే ఉంటది కాబట్టి మేము ఉండే ప్లేస్ దగ్గర
అవును ఇప్పుడు క్లైమేట్ కూడా చేంజ్ అయింది కా టి లేని రోగాలన్నీ వచ్చేస్తాయ్
ఉమ్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అబ్బా ఎంత వేడిగా ఉండి ననో అసలు ఉండలేక పోయాను ఉమ్
ఇంగ మా ఇంటిముందరంత రేకుల అంగ రేకులకింద కూర్చుంటే కారు పోతన్నామ్
భారీగా
ఇంగ లోపల చల్లగుంటడి ఫ్యాన్ వేసుకుంటా అన్నర్ ఈ వేడి తట్టుకోలేకన్నారు వర్షమన్న పడితే అంత ఉండదు వర్షం పడడమే లేమాది మాడాలతునే రోజు
ఏదో ఫైవ్ టెన్ మినిట్స్ పడుతది అంతే ఆ ఫైవ్ టెన్ మినిట్స్ పడినందుకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆ వేడే వస్తా ఉంటది అదేదో డే అంత నైట్ అంతా పడితే పొద్దున్న చల్ల గన్నా ఉంటది కదా
మీ నైట్ టైం బా చల్లగా ఉంటుంది వర్షం పడుతుదేమో రాత్రి అన్నట్టు వస్తుంది అట్లే
ఆ
నేలాకి థాపకరంగా ఉంటుంది
ఫుల్లు వేడి వస్తుంది
వర్షం ఇప్పుడు ఒక్కసార ఏమోగాదు ఉండ మావి తిరనాలు ఉండే తిరనాలప్పుడోచ్చింది ఇంగ తే
అవునవును
ఆ వర్షమని వస్తే ఇంత వేడి ఉండదు వేడి తగ్గుతుంది
ఉమ్ ఖచ్చితంగా వర్షం పడుతుంది అని అంటారు కదా మీ పండగల్లో ఏదో ఒక పండగ
ఉగాది పండగప్పుడు పడుతుంది తొలకరి చినుకులని పడుతుంది మగ ఏంకా తరునాల ముందు క కచ్చితంగా వడుకుంది తురునాలప్పుడు
హా
ఉగాది పండు కేపైన అ ఉగాది పండుగ అయిపోయిన అమాస ఓకేమ వర్షం పడుతుందింద
ఆ ఉగాది అయిపోలేదా
అయిపోయిందికదా
అవును ఉగాది ప్లస్ రంజాన్ రెండు ఒకటే సారి కదా వచ్చి
ఆ ఉగాది అయిపోయిన టు డేస్ కి త్రీ డేస్ కి అనుకుంటా
ఉగాది అయిపోయిన వన్ డే గ్యాప్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డేనే రంజాన్ మీకు నైన్టీన్త్ నైన్టీన్త్ ఉగాది వర్డింటది ట్వంటీ ఫస్ట్ రంజాన్ ఉంది
ఆ అవును అవును
ఇంకా ఏం ఫెస్టివల్స్ లేవా మీకు
ఇప్పుడు ఇంకేం లేవు ఇంకా నాగల చవితి వచ్చేవరకు ఇప్పుడు ఇంకేం ఫెస్టివల్స్ ఉండవు
అవునా మాకు బక్రీద్ ఉంది మొహరం ఉంది
నాగ మొహరం మేము గానీ చేసుకుంటాం ఎప్పుడు ఆవు మొహ
ఎప్పుడో తెలిదు ట్వంటీ సెవెంత్ బక్రీదు ఓ మోహరము ఏదో తెలీదు పండుగ
మీరు అవి చేస్తారా మ మొహరం రోజు
మహరం రోజు
మొహరం లో లాస్ట్ రోజు అవి సంగార రొట్టెలు చేస్తారా
ఆ అర్థం కాలేదు
లాస్ట్ పీర్లు అన్నీ పోతాయి జె ఏటికి
ఆ ఆ
ఆ రోజు సంగరట్లు చేస్తారు కదా మీరు చేస్తారా అంటి
మా నాన్న సైడ్ వాళ్ళు చేస్తారు ఇక్కడ మేము చేయమ్ అనమాట
అవునా
ఆ నానమ్మ వాళ్ళ ఊర్లో అయితే చేస్త్ తరు అమ్మమ్మ వాళ్ళళ్ళు చేయరు ఇంకొకటి ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం కాచారమా ఏదో సం ఉంది పీర్లని చూడకూడదు అనమాట
అవును అక్క మీరే కదా కట్టేది స్వామిలందరిని
అదే మరి చూడకూడదు అనమాట ఎప్పుడు ఖరాన్ లో ఉంటది అంట కదా సో అందుకు పీర్లని చూడ కూడదు అనేసి అంటారు బట్ డాడీ సైడ్ అయితే వాళ్ళే ఎతుతారు వాళ్లే కట్టి వాళ్ళే ఎత్తుతారు
మా ఊర్లో వాళ్ళే కడతారు అంత కట్టి ఇట్లు శుభ్రం చేసి అంత అంతా వాళ్లే చూసుకుంది
నాన్న నాన్న సైడ్ వాళ్ళు ఓకే కానీ నాన్న సైడ్ ఏమైతే పనులు చేస్తారో అది అమ్మ సైడ్ వాళ్ళకి నచ్చదు
హా ఒక్కక్క తీరు పద్ధతి
వెళ్తా ఉంటాడు ఆ ఇం ఇంకా ఎక్కడైన్నా సరే టెంపుల్స్ కెళ్తా ఉంట అట్టదు సాయిబాబాని కొలుస్తాడు డాడి సైడ్ సాయిబాబా కోలు ఇస్తం ఒక
ఇంకా ఆయన ముస్లిం కిందనే అంటారు సాయిబాబుని
ఆ కొలుస్తా ఉంటారు తిరుపతికి కూడా ఇయర్ కి ఖచ్చితంగా ఒకటి ఆ ఇయర్ కి ఒకసారయినా పోయేస్తారు ఖచ్చితంగా
అద మీ అమ్మమ్మ వాళ్ళు పక్కా ముస్లిం గా ఉండాల అనుకుంటారు మీనా దన్నన్ని రెండు అమతార్లు కలిపేసుకుంటారు
ఆ నానమ్మ సైడ్ వాళ్ళు సేమ్ హిందస్ లాగా చేస్తారు అన్నమాట
ఆ మా ఊర్లో కూడా అంతే సేమ్ వల మా ఊర్లో ముస్లిం వాళ్ళ అయితే లేరు కానీ కంపల్సరిగా మీ అదే ఉన్నారుంతే
ఇంకొకటి పుట్టకు పాలు పోస్తారు కదా పాలు పోసినప్పుడు. ఆ వైట్ కలర్ లో చేస్తారు. అండ్ బ్లాక్ కలర్ లో కూడా స్వీట్ లాగా చేస్తారు. కదా
అదేమ తెలియదుదన్నా ఇంకా పిరుల పడుగప్పుడు తెలిసేదంటే ఒక సంగారట్ట తప్ప ఏం తెలియదు మీరు
అవునా
అది కాండి రీసెంట్ ఈ ఒకరు వచ్చారు అమ్మ ఊర్లకి ఆ ఎన్నోళ్బాగా పరిచయయం అయినారు వాళ్ళు ఎప్పుడ వాళ్ళు చేసి తీసుకొచ్చి ఇంలోకి ఇచ్చిపోతారు
ఆ మా నాన్నమనే స్వయంగా చేస్తుంది చేసి ప్రసాదంగా పెట్టి పుట్టకి పాలు పోసి హా మ్ చుట్టూరా తిరిగిన తర్వాత చీర కూడా పెడుతుంది చీరా పెట్టి ముకు కొను వస్తుంది నేను కూడా ఒకసారి వెళ్ళాను అన్ మాట
అవునా
నాకు ఎప్పుడైనా సరే పుట్టకు పాలు పోసిన తర్వాత స్వీట్ ఇస్తారే అది బియ్యంతో చేసింటారు
బియ్యంతోనా నువ్వు పిండి బియ్యం పిండితో చేస్ సర
అదే పుట్టకు పాలు వసినప్పుడు మాత్రం ప్రత్యేకంగా చేస్తారు
అదే నాగల దేద్ పెట్
ఆ అది చేస్తుంది ది బా సూపర్ ఉంటది అదే పనిగా నేను దాని కోసమే పోతాను ఏమో అనిపిస్తుంది నాకు నేన్ ఎప్పుడు ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడేమో హూ మ్
బియ పిండి తినన్ కానీ నేను నువ్వు పిండి తింట
హుమ్ అదే పనిగా ఫోర్త్ క్లాస్ లో నానమ్మ ఎక్కడ కూడా బయటకి వెళ్తున్నాను వస్తావా అని అడిగితే పోయింటర అనమాట మమ్మీ అసలు పంపించని కూడా పంపించలేదు నన్ను ఎందుకు ఏంటి అది ఇది అనా ఇంకా పోయి అందరూ నానమ్మ చేస్తుండే గాజులు పెట్టింది ఏవవో చేసింది అందుకు గుర్తులేదు ఇప్పుడు
అంతే ఒక్కొక్క ఒక విధంగా చేస్తారు లేండి
హుమ్ నేను అనుకున్నా ముస్లిమ్సా హిందూనా అని ఆ
సారం అది పుట్టింటి నుండి పెళ్ళి అయింటాది జుడు వాళ్ళకి సారమాది అన్నిీ చేసిచ్చి చీరా గాజులు పూలు అ మన పిండి తెల్ల నువ్వు పిండి చేసిండని అవి వాళ్ళ ఇంటికి కొబ్బరి బెల్లం ఇవన్నీ ఇచిపంపిస్తారు మా అమ్మమ్మ సైడ్ అయితే అట్నే చేస్తాం
ఆ
నాగులచవితి అప్పుడు
బాగుంటుంది నాకు చాలా ఇష్టం
నీ వాయిస్ చిన్న వస్తుంది
నేను ఫోన్ దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నా
హలో
హలో
ఆ చెప్పు నీ వాయిస్ చిన్నగా వస్తుంది ఎందుకో
అవునా
ఆ ఒకసారి పెద్ద వస్తుంది ఒకసారి చిన్న వస్తుంది
నేను గట్టిగా మాట్లాడుతున్నా అది కూడా ఇక్కడ పక్కన రూమ్స్ ఉండది కదా ఏమో వాళ్ళు డిస్టర్బ్ అవు తుందో లేదో అనేసి గట్టి గట్టికి మాట్లాడేస్తున
అవునావు
ఉ
ఆ ఏం పండులు అట్లా తింటాంటా ఏమనన్న ఫ్రీ టైమ్ంలో
ఆ మమ్మీ సపరేట్ గా ఒక రాగి మాల్ట్ పౌడర్ ఉండది కదా ఆల్ టైప్ స్ ఆఫ్ బ్యాల్ వేసి రాగిమల్ పౌడ వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి చేసి పంపి
ఆ నేను కూడా అదే ఊరు మామూలుగ ఇతా ఇంట్లో
ఉత్త రాగిపిండి తింటే ఏంటి అనేసి ఇంకా
మేము అన్నీ కలుపుకొని కానీ రగి పిండితోనే పాల బాగా కాంచుకొని బెల్లం తీసుకొని రాగ పిండి వేసుకొని తాగుతాం ఈ ఎండలు చలవ అనేసి అదే పెడతాధామ మాకందరికి
ఉమ్ మేమైతే అలా ఏం కాను హు ఈ రాగిపిండి పౌడర్ చేయడానికి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఓన్లీ రాగిపిండి పౌడర్ చేయడానికి అలా
ఆ
చాలా ప్రోటీన్స్ ఉంటది విటమిన్స్ ఉంటది కదా సో అందుకు కు ముందే నాకు బిప్ పిలో ఎప్పుడు ఎక్కడ కింద పడతానో తెలియదని ఆ సార్